హలో వినపడుతుందా అండి
వినపడుతుంది మీకు వినపడుతుందా
ఆ వినపడుతుంది
అవును
చెప్పండి
ఉ వాతావరణం ఎట్లా ఉంది అండి బాగా ఎండలు కొడుతున్నాయి కదా అండి
వాతావరణం పుల్ ఎండలు కొడుతున్నాయి ఈ మార్చ్ ల్ నే ఇప్పుడు పదో ఇవాళ పన్నెండు తారీఖు ఇప్పటి వరకు ఫుల్ ఎండలు ఉన్నాయి మరి తర్వాత ఎట్లా ఉంటది తెలిదు
ఈ అయ్ అయ్ ఎండాకాలం ఎట్లాంటదో ఏమో
ఇత్త అసలు
ఉఫ్ మస్తు ఉడక పోతాంది కదండి ఇప్పుడే
ఇప్పుడే పన్నెండు కూడా కాలేదు పదకొండు కూడా కాలేదు ఇప్పుడే విపరీతమైన చెమటలు వేడు తాను
చెమటలు వడుతున్నాయి బైటకి పో వచ్చిన పస్ లేదు మస్తు తో
నాను
ఎండలు కొడుతున్నాయి
బాగా ఎండలు కొడుతున్నాయి
ఉ ఇవి ఎప్పుడు ఎట్లుంటాయి ఎండాకాలం ఇంకెంత ఎండలు కొడుతాయో
చాల్ వన్
ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి మరి మీరు ఎండాకాలం లా
ఇగ మేము ఎండాకాలం లా పన్నెండు ఒకటి అయిందంటే ఎక్కువ బయటికి పోము ఎండల
ఉ
బయట కు పోకుంట ఇంట్లోనే ఉండి కూలర్ పెట్టుకొని చల్లగాలికి కస్తా హెల్త్ కూడా కాపాడుకోవాలి కదా
హెల్త్ కాపాడుకోవాలి బైట అసలే వాడలు అత్తాయి
వడలు అత్తయ్ ఆ డోర్లు దగ్గర వేసుకొని వాటర్ తాగుకుంటా ఆ మధ్యాహ్నం అవసరం అయితే నిమ్మరసం చేసుకొని తాగి ఇగ ఐదు గంటల వరకు కూడా బయటికి వెళ్ళకుండానే కొంచెం అటు ఇటు ఇంట్లనే ఉంటాం
వీలైనంత వరకు బయటికి వెళ్ళకుండానే మేము కూడా ఇంట్లో నే ఉంటాం ఇక పని ఉన్నప్పుడు తప్పదు కాాబట్టి టీ బయటకి వెళ్తాం అప్పుడు ఇక తలకు స్కాఫ్ కట్టుకోవడం టోపి పెట్టుకోవడం
హ
ఉ జాగ్రత్తగా వెళ్ళేసి రావడం ఎప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం
ఆ
ఎంత వాటర్ బాటిల్ తీసుకెళ్ళినా వేడి కానీ ఇంకా బయటికి వెల్లేసొచ్చి బయటికి వెళ్లేసి వచ్చిన తర్వాత మాత్రం మాత్రం వాటర్ దాగాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు
తాగద్దు కాళ్ళు చేతులు కడుకొని ఒక హఫ్ అనవర్ వంటిమ్ట్లో కూసేపు కాసేపు ఫ్యాన్ కూలర్ దగ్గర కూర్చున్న తర్వాత
టారు ఫేస్ వాష్ చేసుకొని
ఆ
జాగ్రత్తగా చూసుకుంటా
జాగ్రత్తగా చూసుకోవాలా
ఇ మంచిగా మీరు మరి వేసవి కాలంలో వచ్చే ఫ్రూట్స్ తింటారా అండి పండ్లు మ వసం
తీసుకుంటాం మే ఉ ఇష్టమే సంత్రాాల తీసుకుంటే కొంచెం అది బాగుంటది కదా సేపులైతేను కొంచం పొడి పొడి లాగనిపిస్తయి
వేసవి ఇవంటే ఎప్పటికి దొరుకుతాయి కదా అండి నేను ఇక మరి ఆ ఎండా కాాలం మంచిగ దొరికే మామిడి పండ్లు గాని
మా మామిడి పండు పుచ్చకాయలు తీసుకుంటాము మామిడి పండు పుచ్చకాయ ఎక్కువ తీసుకుంటాము మామిడిపండు అంటే కొంచెం వేడి కదండి
ఆ కానీ ఇష్టం ఉంటది కదా అండి అందరికి
ఇష్టం ఉంటది అవి కూడా తీసుకొని జ్యూస్ చేసుకుంటాము ఎక్కువ జ్యూస్ చేసుకొని మంచిగా పండ్ల రసం ఇట్లా చేసుకొని తాగుతము ఈ పుచ్చకాయ కూడా తీసుకొని ఇవి తింటే ఇష్టం ఉంటే మొక్క ముక్కలు తింటాము లేదంటే ఇవి కూడా జ్యూస్ చేసుకుంటాము పుచ్చకాయ
హ
ఇవి రెండే ఎక్కువ
ఇదైతే వాటర్ శాతం ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ తినాల
ఉ
డిహైడ్రేషన్ గాకుండా చూసుకోవాలి
హ హ
ఇ క వాటర్ తాగాలి ఎండా కాలంలో
ఉ అవును ఉంటాం అది
పట్టదన్నీ ఇ అటి రోజుల కంటే ఎక్కువ ఇప్పుడుగా నీళ్లు ఎక్కువ దాగి ఇక ఇక సమ్మర్ లొ దొరికే ఫ్రూట్స్ తినాలె
హ జామకాయలు కూడా దొరుకుతాయి కాబట్టి జామకాయలు కూడా తింటాము
ఆ ఇక సమ్మర్ లొ ఇ అంత హతు
తక్కువనే ఉంటాయి గాని తింటాము సపోట దొరుకుతది సపోట కూడా
ఉ సపోటా కూడా మంచిగానే ఉంటది అవి కూడా ఆరోగ్ నికీ మంచ్
మ్మ్ చాలా బాగుంటాయి అవి కూడా
ఇంగా మామిడిపండ్లు ఎందన్న అంటే ఇష్టంగా తినే బుద్ది అయితాది ఇక తింటే వేడి చేత్తాది కావచ్చు కాకపోతే ఇంకా ఎండాకాలం దొరుకుతాయి కాబట్టి అప్పుడే తిన బుద్ధి అయితాయి
ఎండాకాలం ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు తింటాం అవి ఎక్కువ
మీక ఏ పండ్లలంటే ఇష్టం అండి
మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం
అ
అట్టే తింటాము మిక్స్ కి ఇప్పుడు రసాలని ఉంటాయి రసాలు అవి తీసుకొని ఓకే అవి వాళ్ళు పిండుకోని వచ్చి రసాలు ఇట్లు వాట్టి మామూలుగా చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి అట్లనే తింటాము రసాలు పండ్లను పట్టుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని ఇట్లా రసం వచ్చిన కొద్ది మంచిగా జ్యూస్ జ్యూస్ బలే అనిపిస్తాయి అవి తింటాం ఎక్కువ ఏ బంగన పల్లీ మామిడి పళ్ళు అంటారు అంతే అవి మంచిగా ఉంటాయి అవి కూడా కట్ చేసుకొని ఆ తో తొక్కతోనే తింటాము లేదంటే జ్యూస్ చేసుకుంటాము అవి
ఉన
మ్మ్ బాగుంటాది ఎక్కువ ఇష్టం సమ్మర్ లో అవే దొరుకుతాయి ఎండాకాలం కాబట్టి అవి తింటాం
అవును అది ఎంత ఇంకా ఈ ఈ వీటికి జ్యూస్ చేసి తాగే దానికంటే మనం ఆ ఇట్లా ఇట్లా అది చీకితే మంచి టేస్ట్ వస్తాయి
చికే పండ్లు ఇంకా కొద్ది టేస్ట్ వస్తాయి ఇవి కూడా జ్యూస్ కాకుండా ఆ ముక్కలు ముక్కలు కడుగు ఎసుకొని కూడా తినొచ్చు అది కూడా బాగుంటది
ఆ ఉనే అది వేరే టెస్ట్ ఇగ చికిన మామిడి పండ్లు అంటే కాదు
ఈ చీకెటివి వేరే టేస్ట్ వస్తాయి అవి వేరే టేస్ట్ వత్తాయి ఇది ఇంకా టేస్ట్ ఉంటాది చీకె పండ్లు
అవి టేస్టా వీటికి
ఆ దీని టేస్టే దీనికే ఉంటాది దాని టేస్ట్ దానికే ఉంటాది
మీరి ఇంకా మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టుకుంటారు అండి ఆ ఎండ
మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం మామిడి కాయ పచ్చడి పిక్కలు పిక్కతొక్కని..
పిక్కల తోని పెట్టుకుంటారా ఎట్లా చేస్తారండి అంటే ప్రాసెస్ ఉంటాయి
ఇక్కడ అంటే మామూలుగా వడ్లోళ్ళు ఉంటారు కదా
ఆ
వాళ్ళు కడిగేసి ఇస్తారు ముక్కలు పిక్క లోపల ఉన్నప్పుడే ఎ ఇట్ల మంచిగా మన్ ప ముందు కాయలను కడుక్కోవాల బాగా క్లీన్ చేసుకొని ఆ క్లీన్ చేసుకొని తుడుచుకోవాలి ఒక క్లాత్ తుడుచుకొని మంచిగా ఇట్లా పిండినట్టు కావాలే ఒక్క వాటర్ చుక్క కూడ ఉండద్దు
ఉంటే ఇగ పచ్చడ పనికి రాద
రాదు యా అతని ఇంటికన్నా రప్పిస్తము లేదంటే అతని దగ్గరికి కన్నా తీసుకెళ్ళి కొట్టిపిస్తం మ్మ్ లేదంటే ఆ మొక్కలు లేదంటే మన ఇంట్ల అంత పెద్ద చాకు ఉంటే, కత్తి ఉంటే మనం గూడ కొట్టుకోవచ్చు.
మ్ నార్మల్ గా ఇట్ల మనా ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలు గూడ ఏసుకొని పెట్టుకోవచ్చు గదా అండి
అది తురుము అంటారు ఇట్ల చిన్నగా తురుములగా తరిగి గడా పెట్టుకోవాలి సొ అట్ల గాని
కని ఇంగా పిక్క టెస్ట్ పిక్కదే
పిక్కా అది టేస్ట్ వేరే ఉంటది ఇది అంటే ఇగ మొత్తం ఇట్లా ఎ అమ్మ గుజ్జు లాగ అయితది కదా ఆ గట్ల ఎ ఎక్కువ రోజులుండ్ అదుంటే వన్ ఇయర్ ఉంటది ఇ తర్వాత గూడ ఉంటది ఇంక
మ్మ్
కదా
ఎట్ల పెడుతారంటే చూపిచి అచ్చిన తర్వాత మళ్ళ తుడుచుకుంటారా వాటిని ముక్కల్ని
ముక్కలు తీసుకొచ్చి మళ్ళ ఒక క్లాత్ మంచిగా నీట్ గా ఉతికి పెట్టుకున్న ఒక గుడ్డ తీసుకొని ఒక్కొక్క ముక్కను మంచిగా తుడుసుకోవాల ఒక్కొక్క ముక్కను మంచిగ తుడుసుకొని అన్ని ఆ ఇన్ కేజీలున్నాయని మళ్ళా జోక్కుంటాము ఆ రెండు కేజీలు ఉన్నయంటే ఒక కిలోకు పావు కిలో ఉప్పు పోస్తము
పావుకిలో పోస్తరా
రెండు కేజీలు అయితే అరకిలో ఉప్పు బోషి ఇ కొంచెం లైట్గా పసుపేసి మ్మ్ ముందు ఆ వక్కలకు కలిపి పెడత
ఉ
వక్కలకి కలిపి ప పక్కన పెడుతం పక్కన పెట్టిన తర్వాత ఆ ఎల్లిపాయ పేస్టు, ఆవాలు, ఆవపొడి
ఆవపొడి వేస్తారా
ఆ ఆవపొడి ఇగ కొంచెం ఎండలా ఆవాలు ఎండబెట్టి ఆ పొడి వట్టీ
ఉ
ఈ వెల్లిపాయ ముద్ద ఆ ఆవపొడి రెండు మంచిగ మిక్ వేసి ఆ వక్కలకు మంచిగ పట్టిస్తాం
ఆహా
ఒక్కలకి పట్టిచ్చి ఇగ అప్పుడు మనం ఇగ ఆయ్ తొని పోప్ అన్న పెట్టుకోవచ్చూ ఆ వక్కలకే కారం కలిపీ పచ్చి నూనె కూడ పోసుకోవచ్చు
ఉమ్ ఆ పోపు పెట్టుకుంటే టేస్ట్ మంచి ఉంటదా
ఉ ఇక పోపంటే ఆవాలు, జీలకర్ర ఆ అందులో లవంగాలు కూడా వేసుకోవచ్చు కొన్ని వెల్లిపాయలు, ఎల్లిపాయలు వేసి మంచిగా ఆయిల్ ఉండది దోర దోరగా వేగాక ఆయిల్ తీసి ప్యాన్ ఉ కింద పెడితే చల్లారుతుంది చల్లారిన తర్వాత అప్పుడు కారం కలుపుకోవాలి ఆయిల్లా
ఉహు
కారం కలుపుకొని ఆ పోపన్ తాయి మనం ఒక గిన్నెలో గామాల లాంటి దానిలో వేసుకుంటాం కదా వక్కలు
అందులో కలిపి అంత మిక్స్ చేసి జార్లో ఎత్తుకోవాలి
ఉ
జార్లో ఎత్తుకున్నాక ఇక అదే గిన్నెలో అన్నం వేస్తాం అన్నం వేసి మంచిగా కలుపుతాం అంత జార్లు ఎత్తిన తర్వాత ఆయిల్ లాంటిది అంత ఉంటది కదా
మ్
కలిపి మంచిగా తింటాం పిల్లలకు గాని
పెడతారు కదా
అందరూ పెడితే మస్తు టేస్ట్ ఉంటది అదే ఆ ఆ సరే అండి